ఆ అదేంటి ఇదనన్ టుండు
ఎవరు
ఆహా ఇట్లా ఉంటది ఎగ్జామ్స్ ఉంటాయి అంటే అదేంటిది అని ఎగ్జామ్స్ రా ఇవి ఉంటాయి ఇవి ఎగ్జామ్స్ ఇవి ఉంటాయి అట్లా అని చెప్తే
ఎవరు బావనా
అవి ఏంటి అసలా ఆ అయ ఏంటి అసలు నాకు తెలవద్ దననటుంది
బా
ఏదైనా నువ్ చూడ్డమే ఇక నాకు తెలవదమా అని అంటుండు ఊ అంటే తెలుస్తది అయ్యి రావాలి అది ఏం లేదు కానీ అసలు ఎగ్జామ్ ఎట్లుంటది ప్యాటర్న్ ఏంటిది అని తెలుస్తుంది అదే ఎఫర్ట్స్ పెట్టాలి కదా ఇగ
అదే టాలెంటు టాలెంట్ ఉందా లేద అని తెలిస్తే చాలు ఊ హాలిడేస్ లో ఎగ్జాల్ అయిపోయినయి అండకుండా
సధవాలి మరి తప్పదు ఆ అగుంట ఎట అస్తది
ఏముందో కా ఆల్రెడీ చదువుతారు ఉ
ఆ అదే ఇస్తర్లే కాని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి
ఊ ఎంజిపిటి ఉంది చూడు
ఆ
దాంట్లో థర్టీ మార్క్స్ పాస్ మార్క్స్ వచ్చినా మోస్ట్లీ ఛాన్సెస్ ఉంటాయి సీట్ రావడానికి ఈ మైనారిటీ ఇంకా సోషల్ వెల్ఫేర్ లో అయితే రావులేగాని అంత తొంద మనకి ఎక్కువ మార్క్స్ రావాలి గాని
ఆ
తే ఫార్టీ మినిమం చాలింగ
ఆహా మినిమం మార్క్స్ రావాలి కానీ మ్మ్ ఈ సిఏది కూడా ఇప్పుడే ఉంటది కదరా
ఆ
చార్టెడ్ ఎకౌంట్ ది
చార్టెడ్ అకౌంట్ ద చార్టెడ్ అకౌంట్ ఎందుకు
ఆ సీఏది కూడా ఇప్పుడే ఉంటది కదా
ఉ అవి ఉండొచ్చు డిగ్రీది అయిపోయినట్టుంది అక్క నాకు తెలిసి
డిగ్రీ కాదు పిచ్చి సిఎస్ తీయ
అదే దాంట్ డిగ్రీలోనే కదా సీఏ ఒక కోర్సు
కదరా
ఇప్పుడు బీకాం చేసేది డిగ్రీనే గక్క బీకామ్ లో సీఏ తీసుకో ఆప్షనల్ అది తీసుకోవాలి వద్ద
ఆహా సీఏ సెపరేట్ కోర్స్ ఉంటది
హ్మ్ ఏ మరి గాదు
చార్టడ్ అకౌంటెంట్టు ఉంటది
ఉహు
సిఎ ఏ ముంటది ఏపీర్జెసి ఉంటది పాలిటెక్నిక్ ఉంటది ఎంజెపీస్ ఉంటయి
కానీ మస్ టఫ్ ఉంటది సిఎ
అవును సిఎ చాలా కష్టం అది చదవాలంటే ఈ పూజితకి తీసుకో పూజిత అంటే అమ్మో చాలా హార్డ ఇస్తా నేను చదవలే న నావల్ల కాదు అనింది
ఆ
బీకామ్ లో ఉంటాంది సి ఏ.
మూడు ఏళ్లు చదువేది అరు ఏళ్లు చదువుతాం. తరు.
ఆ ఒక్కస ఒక్కటి ఫెయిల్ అయినా మళ్ళీ మొత్.
మళ్ళీ రాయాలి ఆవును. అట్లా అంటారు కానీ అట్ల ఏమి ఉండదంట.
మరి‌ అంత టఫ్ ఏమి ఉండదక్కాఒన్స్. సన్లోకి దూతే చదివేస్తాం మనమే.
అవునవును. అవును. ఏమి లే దానిమీద పడితే గాదు చదవాల చదవాలి అనుకుంటే చదవాల్సిందే.
ఆ ఇప్పుడు ఎంబిబిఎస్. టఫ్ టఫ్ అంటాం బట్ ఒక్కసారి సీటు కొడితే. ఆటోమేటిక్గా చదివేతం మనమే.
ఆ. చదవాలె అంతే ఇగ.
హుమ్మ్.
ఏదయినా.
ఓయ్ నెమలిల్ చూడు ఎన్నొచ్చినాయా పికాక్స్. నిజం. నువ్వు గాని కిందికి వెళ్తావా సురేఖ.
ఏమో రా ఎంవెళ్తనో.
ఉహూ. నువ్ పోతావుగా.
ఆ.
ఎట్లైన ఎళ్ళాల్సింద్.
ఉల్లా.
పిల్ల పిచ్చుక, ఒకటే గూడు మీద ఎక్కుతంది. ఉహ్మ్.
ఇగ సేవేన్ పడవనే ఆలోచి. చిస్తుంది.
ఏం పోతావులే అక్క, మళ్ళీ నువ్వు ఇడ ఇంజక్షన్ లు సు హాస్పిటల్ పోవాలి చెకప్ కి. మళ్ళీ ఎమ్మట పోవాలి ఎట్లాగో.
ఆ. బా ఇష్టం పెద్దమ్మ ఇష్టం.
కావచ్చు.
అంతే ఏం లేదు.
నిక్ చేతనైతే పో, చేత కాకపోతే నాకు చేత కావట్లేదు నేను రానును అంతే. చేత గాందీ ఎందుకు పోవాలె.
అప్పటికి
అంటే ఎంతొచ్చు
ఈ రోజు నుంచే స్టార్ట్
అవునా
ఈ రోజే స్టార్ట్ అయినాయి ఫస్ట్ అయిపోయింది
ఫస్ట్ ఈ రోజు తెలుగా
ఆహ్ తెలుగే
అడిగినావా ఎట్లా రాసిందంట, ఇంకా రాకున్న వే
నేను అప్పుడు పండుకొని ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు పండుకొని ఎగ్జామ్ ఎండ్ అయినాక లేసిన
హహూ హు
మంచిగా రాసిందంటానా మరి
మంచిగానే రాస్తాది మీదంతా సి, నువ్వు కూడా సిబిఎస్ఈ సిలబస్ ఆ కదా
నాది సిబి స్ సి కాదు స్టేట్
ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళది ఇప్పుడు చేసిన చదివేటోళ్ళది సిబిఎస్ఈ ఆ
అట్లనే ఏం లేదు మన కా స్కూల్లో వాళ్ళు పెట్టే దాన్ని బట్టి ఉంటది కొన్ని కాలజస్ స్కూల్స్ కాలేజెస్ ఏమో సిబిఎసి పెడుతుంటారు కొంతమంది ఏమో స్టేట్ పెడుతుంటారు
మీకు కరోనా ఇచ్చింది కదా
ఆ
మాస్ కరణ
స్టేట్ సిలబసే అక్క మాది సి సిబిఎస్ఈ గాదు సెంట్రల్ గాదు
ఊమ్
ఇప్పుడు గురు క్లాస్ అన్ని కూడా స్టేట్ సిలబస్ ఏ ఉంటాయి సెంట్రల్ ఉండవు సిబిఎసి ఉండయ్ బిఐ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టేట్ సిలబస్
ఏ వుందిలే ఊమ్ చినే ఏ గా సిలబస్
ఊమ్
అల మార్కులు స్కూల్ నుంచే వత్తయి
ఊమ్ అవును పాసయిపోచ్చు
ఇంగ పాస్ కూడా కాలేదంటే ఇగ దండగ చదివి దండగ ఈగ
ఆ
అయితే చాలా వరకు బౌండరీ మార్క్స్ తో అయినా పాస్ అయితారక్క పాస్ మార్క్స్ ఇప్పుడు ఏం రాలేదనుకో అన్ని పేజీలు నింపేసి వచిన్న సరిపోతది మార్క్స్ ఏత్తరు ముప్పై పేజీలు వచ్చినయ్ ము ముప్పై పేజీలు రాసినవనుకో పేజికొక్కు మార్క్ అయినా ఎత్తడు క చ్చితంగా నువ్వు కరెక్ట్ రాయకున్నా ముప్పై మార్కులు పాస్ పాస్
ఇంకేంది ఆ అదే ట్రిక్ ప్లే జేయాలి ఇగ సోషల్ అయితే ఇంగ సోది ఇంగ తులసి కష్టపడాల్సింది ఒకటి భయో బయలాజీ టదిగా బయె ఒకటి మ్యస్ సూ భయో
ఆ అంతె
అవీ రెండే అక్క కష్టపడేది మిగతాది మూడు లాంగ్వేజ్ జేసే ఒకటి సోషలు సో సోషల్ సోదే ఆ రాజు అడవికి పోయి పోయి పోయి పోయి పోయి పోయి అని లాస్ట్ ల వేటాడొచ్చినాడు అన్ టే అయిపాయె
ఆ
అయిపాయ్ స్ కొంచెం కష్టపడాలి బయల్జీ కి మ్యాస్ కి మ్యాథ్స్ లో కూడా ఈక్వేషన్స్ అవి ఫార్ములాస్ తెలుసుకుని ఎట్లా చేయాలి మెథడ్ తెలుసుకుంటే చాలు అంటే నువ్ జి నువ్ చదీవీనవ రిస్తా నువ్ జర్ నువ్ చదివినవ రిస్తా అనకు
నీజ్ అదే మనం మ్యస్ ల ఫస్ట్ ఆయె అంటున్నా
హ
మ్యస్ అంటే అ నీళళ్ళ నవిలి మింగ తమై
కానీ నాకు మ్యాత్స్ లో టెన్ బై టెన్ వచ్చినయక్క
నీ కూడా అత్త నా కూడా అట్ట ఎంతె బాగుండ్మా అసలు కరోనా అందరు సేవ్ చేస్ సింది గానీ నన్ను మాత్రం సేవ్ చేయలేరా వాడికి నా మీద కుల్లు ఉందనుకుం అంటే మా బ్యాచ్ మీద నా మీద నా మీద కాదులే కానీ ఇక నాతో పాటు చాలా మంది ఉన్నారు కదా ఒక్క సెమ్ కాదు కదా ఒక్క ఎగ్జామ్ ఒక్క పేపర్ అన్నా మార్క్స్ ఏస్తాడ ఏమంట ఒక్కట అన్నా వేయలేదు వెస్ట్ గాడు
నువ్వు అప్పుడు పీజీ కాదక్కా
లేదులే డిగ్రీ ఆ డిగ్రీలో
అదృష్టం అందరకుండదక్క
ఇంకా కొంతమందికిే ఉంటదిలే నీకు సాయిగానికి అళ్ళకు ఉంటది అలాంటి వాళ్కు ఉంటది
ఇంకా వాళ్ళకి ఆ సాయన్న కి రెండు ఇంకా అదృష్టం మూడు
ఆ
మూడు ఇంకా ఇంటర్ లోనేమో ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్
ఆ
వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్సే నాకు ఫస్ట్ ర్ లో ఒకటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినది
ఏమో లే ఇగ అట్నో గట్ల
హ్మ్మ్
కష్టపడి మార్క్ ఏఇంచుకూరు మీరు
అయిపోయిను టెన్ మీనిట్స్ మళ్ళీ చెట్టుండు